నండి
నమస్కారం అండి బాగున్నారా
బాగున్నా మండి మీరు బాగున్నారా
మ్మ్ బాగున్నామండీ
ఉ
ఆ
ఏం చేస్తున్నారు అండి
ఎం లేదు అండి ఊరికే అలా టెర్రస్ పైన వాక్ చేస్తున్నాను మీరు
నేను కూడా అంతే అ
క్లైమేట్ ఎలా ఉంది అండి ఎండలు త
మ్మ్ ఎండలు కొంచెం తగ్గాయి వర్షం వచ్చేలా ఉంటది గాని రాదండి.
మ్మ్
మీకు వస్తుంద అక్కడ?
ఆహా లేదండి ఒక వన్ వీక్ ముందు పడింది అంతే తర్వాత వర్షం ఏం లేదు.
మ్హు
మీకండి రీసెంట్ గా ఎప్పుడు పడింది వర్షం?
రీసెంట్గా అంటే లాస్ట్ సండే పడిందండి అది ఒకస సైడ్ అంతా ఫుల్ పడింది మా సైడ్ జస్ట్ లైట్ గా అలా పడింది అండి అంతే
దు
మీకు బానే పడిందా?
మ్మ్ పర్లేదు అండి
ఏ ఎండలు తగ్గాయ అన్నింటికీ
ఎండలు తగ్గాయండి బట్ ఉడుకు మాత్రం అలానే ఉంది కొంచెం
ఉహుహు
కూల్నెస్ ఇంకా పూర్తిగా రాలేదు.
గు
అ అంటే ఇప్పుడు మీకు వాటర్ స్కేల్స్ అలా ఏం లేదా అండి మీ ఊర్లో?
ఉందండి చాలా ఉంది వాటర్ కొనుకుంటారండి ఇక్కడ చాలా వరకు లైక్ టాంకర్ల తో తొలిచ్చుకుంటారు వీక్లీ వన్స్ అలా
అంటే ఏ టాంకర్స్ అండి అంటే పెద్దగా వస్తాయి
ఆ పెద్ద వస్తాయి చూడండి అవి
అబ్బా
ఉ
అంటే మున్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి కొంటారా వాటర్ ఎలా కొంటారు, ఎవరి దగ్గర కొంటారు?
అదేదో ప్రైవేట్ వాళ్ళు ఇలా బోరు వేసుకుని ఉంటారు కదండి వాళ్ళు ఇలా సేల్ చేస్తా ఉంటారు ఒక ట్యాంకర్ అలా ఆ కాల్ చేసి కాల్ చేస్తే వాళ్ళుచ్చి వేసిపోతారండి ఒక ట్యాంకర్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటది.
ఆహ ఉహు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా అయినా కూడా వాటర్ సరిగ్గా దొరకడం లేదా?
దొరకడం లేదండి అంత వర్షం ఏం రా అంటే ఇక్కడ దగ్గర్లో ఏవి నదులు, చెరువులు లేవండి
ఉహు
సో బోర్న్ బోర్ లో నుంచి నీళ్ళు రావాలన్నా కూడా చ్ సరౌండింగ్స్ లో ఉంటే కదండి
అవునవును
ఆ ఇక్కడెక్కడ లేవండి
ఆ అంటే ఇప్పుడు వర్షం పడింది కదా వాటిని కన్సర్వ్ చేసుకుని వాడు కునేలా అలా ఏం చేయడం లేదా గవర్నమెంట్ గానీ అంటే అక్కడ ఉన్న ప్రజలంతా ఏదైనా
అంటే కొంతమంది చేస్తారండి అలా
ఆ అంటే ఇప్పుడూ కాలేజ్ స్థలాల్లో ఇంకుడు గుంతలు తొవ్వి వర్షం నీరంతా దాంట్లోకి ఎళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్ పెంచేలా అలా ఏం తీస్కోలేదా చర్యలు
తీస్కోలేదండి అ అ
ఉమ్
తీసుకుంటుంటే స్కేర్ సిటీ ఎందుకు ఒస్తది ఇక్కడ పంచాయత్ నీళ్లు ఒదులుతారండి ఇ ఎప్పుడో వీక్లీ ట్వైస్ అలా అంతే
ఆహా అంటే మరి అక్కడున్న వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయలేదా అని మాకు వాటర్ సరిపోవు అలా
ఆహా ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారండి ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అలా ఉంది
ఉహుమ్ మరి మీకు వాటర్ ఎలా అండి డైలీ
ఆ మాకు ఇక్కడా తొల్ ఆ టాంకర్లతో తోలిచుకొని అవి ఆ ట్యాంక్స్ కి మోటర్ ఏసుకుంటామండి వీక్లీ వన్స్ అలా తోలుతారు
ఆహా
ఉమ్
అంటే వీక్లీ సెవెన్ హండ్రెడ్ వాటర్ కి పెట్టాల్సి ఒస్తది
అవును అవును
ఉ
మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేదా
ఆ మాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి డైలీ వస్తాయ్ అనమాట గవర్నమెంట్ వాటర్ ట్యాప్స్లో
ఉ
ఉమ్ వాటర్స్ స్కేర్సిటీ అయితే ఏం లేదు అంటే ఒకప్పుడు ఉండేది అంటే ఇప్పుడు వర్షాలు బా పడుతున్నాయి అంతా మారిందండి చెరువులో నీళ్ళు ఉండడం వల్ల
ఉమ్
వాటర్ స్కేర్సిటీ ఏం లేదండి
ఉ మీకు పంట పొలాలకు కూడా వాటర్ సరిపోతాయా అండి అంటే వర్షం పైనే డిపెండ్ అవుతారా
ఇ వర్షం పైన అంటే బోర్వెల్స్ ఉన్న వాళ్ళు బోర్వెల్స్ లో యూస్ చేసుకుంటుంటారు లేని వాళ్ళు అంటే మాకు పంట కావాలంటే మా ఊర్లో అయితే ఇయర్లీ వన్స్ ఒక పంటకు సరిపోయన్ని వాటర్ వదులుతారు చెర్లో నీళ్లు
ఉమ్
అలా అయ్యి సరిపోతదాండి
మీరు డ్రిప్ పిరిగేషన్ అలాంటి పద్ధతుల్ని యూస్ చేస్తుంటారా తోటల్లో అలా
హ్మ్ అవునండి డ్రిప్ ఎడ్యుకేషనే యూస్చేస్తాం ఇప్పుడు ఆటోమేటిక్గా చెరువులో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నా ప్రతి ఒక్క బోర్వెల్ లోకి ఆటోమేటిక్ గా వాటర్ అనేది స్టార్ట్ అవుతాయండి అండర్ గ్రౌండ్ వాటర్
ఉ
స్టోర్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాటర్ స్కెడిసిటీ అనేది ఏం ఏముండదండి
డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు వాడతారో తెలుసా అండి
డ్రిప్ ఇరిగేషన్ అంటే ఒక్ ఒకటే ఒకటే అండి ఒకటి మనకి వాటర్ తక్కువ ఉన్నప్పుడు అవి యూజ్ చేకోవచ్చండి ఎక్కువ వాటర్ వేస్ట్ కాకుండ ఇప్పుడు మొత్తం ల్యాండ్ అంత్ అంత తడవకున్డా మ్ జస్ట్ ఒక్ అక్కడ ఏదైతే మొక్క ఉంటదో ఆ మొక్క మొ మొదల్ దగ్గర వాటర్ పడేలా చేస్తరు అరేంజ్ చేస్తరు
హ్మ్
అట్లా చేసినప్పుడు డైరెక్ట్ వాటర్ దానికే ఒ మొక్కకే తీసుకుంటారు మిగతా నీళ్ళంతా తడవాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇంకా మనకి ఇంకొకటి ఏం లాభం అంటే మనక్ టైమ్ సేవ్ అవుతాదన్మాట
ఉ
ఇప్పుడు నార్మల్గా అయితే మనం వెళ్ళి అక్కడ కట్టాల్సి వస్దన్మాట వాటర్ పొలంలో అదివున్ అంటే మనం ఆ జస్ట్ మోటర్ ఆన్ చేసిస్తే ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటయ్ వాటర్
హ్మ్
ఎన్ని డేస్ కావాలన్నా యెళ్తయ్
హ్మ్
ఉమ్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి కదా మీరు ఎలాంటి ఆ మెజర్స్ తీసుకోవాలనుకుంటున్నారు వాటర్ సేవ్ చేయడానికి అంటే ఒకవేళ గవర్నమెంట్ కి తెలియజేయాలంటే ఎలా చెప్తరు మీరు ఏమేం మెజర్స్ తీసుకుంటే మంచిది అంటారు హ్మ్
వర్షం నీటిని ఇలా పైప్స్ లో టెరస్ పైనే అనుకోండి అంత పైప్స్ లో వస్తాయి అవన్నీ స్టోర్ చేసుకొని దాన్ని రీపిరు రి ప్యూరిఫై చేసి యూస్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి
అంటే ఇప్పుడు స్టోర్ చేయనా ఎలా స్టోర్ చేయాల అనుకుంటున్నారు
ఇప్పుడు అలాంటి ఒక సౌకర్యం ప్రతి ఒక్కరికి కల్పించి ఆ దానిపైైన అవగాహన తెప్పిస్తే అందరూ కూడా అదే, కొ అందరూ కాకపోయినా అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ థర్, ఫిఫ్టీ పర్సెంట్ అన్నా వాళ్ళు కొంతమంది, ఆ పద్ధతిని యూజ్ చేసుకుంటారు కదండి,
అదే అదండి ఎలాంటి పద్ధతి యూస్ చేయాల అనుకుంటారు అంటే ఈ ఎక్విప్మెంట్ యూస్ చేసి ఎలా, చేస్తే బాగుంటది అని అంటున్నాను.
ఇప్పుడు ఒక సంపు లాగే అండి ఆ తీసుకొని, ఈ వాటర్ పైప్ కనెక్షన్, ఇప్పుడు టెరెస్ పైనకి వచ్చే వాటర్ చూడండి మనం ఎగ్జాంపుల్ ఎన్ని వాటర్లు వెళ్తుంటాయి మనకి పైప్స్ లో కనిపిస్తూ ఉంటాయి కదా.
ఉ
అలా వాటరు అలా కిందికి వేస్ట్ గా వెళ్ళకోకుండా అవన్నీ ఒక సంపులే, కి తీసుకొని ఒ, మోటర్ ద్వారా దాన్ని వాటిని తీసుకొని ప్యూరిఫై చేసి రీ, ఇప్పుడు మనం వాష్రూమ్స్ కి అలా యూస్ చేసుకోవచ్చు కదండడి వాటిని,
ఉమ్ అవును.
అక్కడ మనకు వాటర్ సేవ్ అయినట్టే అవుతుంది కదా,
ఎ అవునండి,
ఉమ్, ఉందండి ఇలాంటి పద్ధతి కూడా కొన్ని చోట్ల ఉంది.
ఉం ఓకే,
ఉ
వర్షాలు ఎక్కువ రాళ్ళట్లు వస్తున్నాయా తక్కువ ఏనాో,
ఇప్పుడు ఇంకా స్టార్ట్ అండి ఈ,
అంటే అట్లా కాదండి, ఈ నార్మల్ గా మొత్తం ఇయర్ అంత తగినంత వర్షపాత,
తక్కువే ఉండి, తక్కువే అండి ఈ ఈసారి నేను చూస్తున్నది అయితే తక్కువే అండి.
అంటే లాస్ట్ ఇయర్ బాగా పడింది అప్పుడు వాటర్ వమ్ స్కేర్సిటీ లేదా,
లాస్ట్ ఇయర్ కూడా ఉన్నింది వింటర్, ఆ రైైన సీజన్ లో ఏమ అంతా అనిపించదండి సమ్మర్ వచ్చేపాటికి, ఫుల్లు స్క్ సిటి వచ్చేస్తుంది ఇక్కడ,
అ
ఉం, నీరు కూడా అప్పుడు ఎక్కువ దొరక కదండి బోర్స్ లో కూడా,
ఉం అదే అండి ఇప్పుడు మనం ప్రిజర్వ్ చేసింటే అప్పటికి యూజ్ అయితాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ వాడేయడం వల్ల అప్పటిక ఎలా మిగులుతాయో,
అవునువు, రైైన సీజన్ లో వింటర్ సీజన్ లో ట్యాంకరు ఐదు వందలుకు అమ్మితే, అక్కడ సమ్మర్ వచ్చే పాటికి ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్ముతారండి.
అంతే అండి డిమాండ్ అండ్ సప్లై అనమాట,
ఉ
డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజెస్ పెరుగుతూ ఉంటాయి.
ఆ తాగునీటికి మీరు ఏం యూజ్ చేస్తరండి ప్చ్ లైక్ బోర్వెల్ ఆ ప్యూరిఫైడ్ వాటరేనా?
ప్యూరిఫైడ్ వాటర్ అండి ఇప్పుడు మామూలుగా ఒకటి అంటే కొనాల్సి వస్తది వాళ్ళు తీసుకొని వస్ తింటరు కదా ట్యాంకర్స్ చిన్న ట్యాంకర్స్ లో పెట్టుకొని ఆ లాబ్ బిందె అయితే పది రూపాయలు మాది ప్లాస్టిక్ క్యాన్లు వస్తాయి కదా
ఉమ్
అవైతే ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా అమ్ముతూ ఉంటారండి. ఫిఫ్టీన్, ట్వంటీ
ఉమ్
ఇలా అమ్ముతుంటారండి ఇప్పుడు అవి గుడ రేటు పెరిగాయండి
ఉమ్
ఉమ్ ఎవరు ఇప్పుడు బోర్ వాటర్ గానీ అలా తాగడం లేదనమాట ప్రతి ఒక్కరు ప్యూరిఫైర్ వాటరే తాగుతున్నారు.
అవునండి ఎప్పుడైనా వర్షం మీరు టేస్ట్ చేశారా? లైక్ కొండల్లో అలా వచ్చేటివి
ఉమ్ వర్షం నీళ్ళు తాగావండి, ఇంకా బోరు నీళ్ళు గుడ తాగుతాం పొలాకెళ్ళినప్పుడు
ఆ
ఉమ్ మామూలు ట్యాప్ వాటరె తాగుతుంటిమి ఇంటి దగ్గర గుడ బట్ అవి కొంచం మట్టి మట్టిగా రావడం. కొంచంగ లీజ్గా రావడం వల్ల
ఉమ్
ఇంగ ఫిల్టర్ని నీల్ కి చేంజ్ అవ్వడం జరిగిందనమాట
ఉమ్
మీరండి మీరు కొనుకొనే తాగుతరా, తాగేనీళ్ళు బయట
అవును అవునండి కొనుకుంటాము, ఒక ఫైవ్ రూపీస్ కాయనేస్తే ఒక ట్వంటీ లీటర్స్ క్యాన్ కి వచ్చేస్తాయండి. అవి వింటర్ అట్లా, అ సమ్మర్ వచ్చేపాటికి టెన్ రూపీస్ తీసుకుంటారు.
అంటే గవర్నమెంట లేకుంటే ప్రవేట్ బావి?
కొన్ని ప్రవేట్ కొన్ని గవర్నమెంట్ అండి, వాళ్ళు ఏమి ఉండరు జస్ట్ అప్పుడప్పుడచ్చి మోటర్ వేసి, ప్రిఫై చేసి ఎళ్తూ ఫిల్ చేస్తారు పెద్ద ట్యాంక్ కి. లకి మెషిన్